హలో, హలో, హాయ్ బావున్నావా.
ఆ బావున్నా, ఏజేసున్నావ్.
ఏం లేదు ఇంతకు ముందే తిన్నా, నువ్వు తిన్నావా.
తిన్నాను, ఉట్టినే కూర్చున్నా వర్షం వస్తుంది అయితే మాకు ఆ అవును
ఈ ఎండాకాలంలో వర్షం ఏంటి.
ఏమో వర్షమే వసుంది.
అవునా, అందుకే మాక ఇట్ సైడ్. కొంచెం మబ్బు ఉంది, అంటే కొంచెం ఎండా కొంచెం మబ్బు ఉన్నది.
ఆహా ఇంతకు ముందు వరకు మాక అట్లోనే ఉండే ఎండా వచ్చుడు, మబ్బు బోయ్ ఇప్పుడు ఇగా వర్షం కురుసుంది.
అవునా
హుహ్ వస్తోంది వర్ష్ యమ్ అందుకే ఇగా ఖాళీగానే ఉన్నం. ప్రజెంటూ
ఇప్పుడే స్టార్ట్ అయిందా.
మా ఇంతకు ముందే అయింది. ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా అవుతుంది అనుకుంటా. మరీ ఎక్కువ రావట్లేదు అని వసుంది. ఆ
ఈ ఎండాకాలంలో వర్షాలు ఏమిటో ఏమో.
ఇంగేమో కాలం కాని కాలంలో వర్షాలు ఉహ్ ఆటైంలో ఏమో రావు. అప్పుడు పాపం వాళ్ళకు, రైతులు వాళ్ళకు హెల్ప్ అవుతార్. హు ఇప్పుడేమో అన్ని వర్షాలు వచ్చి ఇద్దవుతది. ఇప్పుడు వరి ఆల్మోస్ట్ వచ్చి ఉంటది కదా ఆ ఇప్పుడు సెకండ్ వరి ఉంటది కదా, అది కూడా కాపు అంటే ఇట్లా వసది, ఈ అది కూడా పోతే పావ్ ఎక్కువ యేవా ఇది అయితే వర్షం వస్తే
ఆ చాలా నష్టం అయితది వా రైతులకు వీటి వల్ల
నవును వి వేరుశనగా కంటారు కదా, పల్లీలు అవి కూడా ఏసారు అంటే, బాగా ఇప్పుడు కొందరికి అయినయ్. కొందరీబ్ బాగా అయినై అన్నట్టు, అట్లైనా ఏస్తే వాళ్ళకు కూడా పాపం మురిగిపోతాయ్ ఆ పల్లీల్లి. ఏంటిది మో ఎండ బాగా కాస్తానే కదా కొంచం ఉండేటిది.
ఇప్పుడు వర్షాకాలంలో ఏమో వర్షాలు రావు, అనుకున్న టైంలో ఏమో రావు వద్దు అనుకున్న టైం లేమ్ వస్తాయి.
ఆ అవును
చాలా నష్టం వస్తది. పాపం వాళ్ళకి
సైడ్ చేస్తారా వ్యవసాయము అటు
ఆ ఇటు మా ఊరికి కొంచెం దూరంలో ఉంటాయ్. ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటాయ్, పల్లెటూర్లు అక్కడ వాళ్ళు ఉంటారు ఇక్కడ మాకు దగ్గరగా అంటే ఏం లేవు
ఆ అంటే అటు సైడ్ ఏమేమి పంట వేసారో ఎప్పుడైనా చూసారా
ఇదే ఇది ఏంది మొక్క జొన్నలు పత్తి సీజన్ లో పత్తి వేస్తారు ఇంక బంతిపూలు చామంతి పూలు అవేస్తారు
పూలు కూడా వేస్తారా
అవును ఇప్పుడు చలికాలంలో ఎక్కువ వస్తాయి కదా బంతిపూలు ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్ ఆ అప్పుడు బాగా ఇట్లా మంచి ఉంటది ఇట్లా చూడ్డానికి పెరుడు మొత్తం వేస్తే మంచిగా కనపడుతది ఇట్లా లైన్ గా పెడితే
మరి అమ్ముతారా అవి
ఆ అమ్ముతారు కిలోలో చప్పున అమ్ముతారు అప్పుడు బాగా రేట్లు ఉంటాయి కదా అప్పుడు అంద రు మాలలు వేసుకుంటారు కదా అయ్యప్ప స్వామి మాలలు కార్తీక మాసంలో అప్పుడు బాగా కొంట టారు బాగా పూలు కావాలి ఎప్పుడు బంతి
ఆహా మళ్ళీ అప్పుడు నోములు కూడా ఉంటాయి కొందరికి అవి ఏంటి వారాలని చేస్తారు అన్నిటికీ కావాలి కదా పూర్వవునం ఇంకా అటు వేరే వేరే చేస్తారా పువ్వులు మల్లె పూలు కూడా వేస్తార అనుకుంటా కదా ఇప్పుడు మల్లెపూల సీజనే కదా ఇప్పుడు
వేస్తారు అవి ఇప్పుడు మల్లె
ఆ వాసన చూస్తే మస్తు అనిపిస్తది
అవును ఇప్పుడు పెళ్ళిళ్ళకి ఇక సమ్మర్ లో పెళ్ళిళ్ళు అయ్యే వరకు మొత్తం మల్ళె పూలే
నా అవును
చామంతి పూలు కూడా అప్పుడే ఆ కార్తీక మాసంలోనే వెళ్తాయి ఇప్పుడు కూడా కొన్ని కొన్ని ఉంటాయి కాని
ఉంటాయిగాని అప్పుడు ఉండేటివి బాగా ఫ్రెష్ ఉంటాయి అలా ఏంగాది ఇప్పుడు అది అప్పుడు అప్పుడు మంచిగా అనిపిస్తాయి
మీకున్నాయా చెట్లు ఏమైనా పూల చెట్లు
ఆ మా ఇంట్లో కనకాంబరాలు ఉన్నాయి మల్లె పూలవి ఉన్నాయి గులాబీలు దాంట్లో పింక్ ఉన్నది వైట్ వైట్ అయితే మంచిగా గుత్తులు గుత్తులుగా ఊస్తాయి పూలు ఉమ్
మా ఇంట్లో చెట్లు పెట్టడానికి ప్లేస్ లేక మేము ఇట్లా నర్సరీ నుండి తెచ్చుకున్నాం అవి రోజ్ చె ట్లు కానీ అవి ఎందుకో పెరగడం లేదు అట్లనే ఆ ఒక మొగ్గతో నచ్చింది అది కొని తెచ్చినాం కొని తెచ్చిన రెండు మూడు రోజులకు పువ్వులు పూసింది కాని ఇక ఏం వస్తలేవు వాటి కా రోజు నీళ్ళు పోస్తాం ఆ వేస్తాం నీళ్ళు పోస్ స్తాం ఎరువులేస్తాం కానీ అవి అసలు పెరగడం లేదు
అంటే మట్టి మంచిది మంచిగా ఉండాలి అసలు
ఉమ్ అవి మట్టిలో పెట్టడానికి ప్లేస్ లేదని కుండీలలో పెడితే అవి ఇక కావట్లేదు
ఆహా కుండీలల్లో కూడా కొందరు కైతాయి కదా మంచిగానే అయి
అవును ఫస్ట్ సారీ తెచ్చినప్పుడు మంచిగా ఊసి ఇట్లా హైబ్రిడ్ మంచిగ ఉండేది వైట్ అండ్ పింక్ ఇట్లా ఆరంజ్ కలర్ లెక్క ఉ వచ్చేది అట్లా మంచిగా ఉండేది అవి రెడ్ కలర్ ఒకటి ఆరెంజ్ కలర్ ఒకటి తెచ్చినాము అయితే మళ్ళీ మొన్న ఒకసారి తెస్తే ఈ అప్పు పూయట్లే ఎల్లో కలర్ అని తెచ్చినాం గానీ అవి ఎందుకో మరి ఇగ పూయడం లేదు
అవునా మా ఇటీ సైడ్ ఇంటి సైడ్ అది ఈ సన్నజాజి అని త్తరు కదా సన్న జాజీవి అవి అయితే ఈవినింగ్ అయితే చాలు మస్త్ స్మెల్ వస్తాయి ఇట్లా కూడు పూవంగర ఆ అవ్యు అవును అవి ఉన్నాయి అంటే మా ఇంట్లో లేవు మా పక్క ఇంట్లో ఇంట్లో ఉన్నాయి
పాములు వచ్చినయా మీ ఇంట్లో ఎప్పుడన్నా
ఆ అప్పుడప్పుడు తిరుగుతా ఉంటయ్ అంటే ఇంట్లో కాదు మా చుట్టుపక్కల అంటే మాదిట్లా పెరడు లాగా ఉంటదన్న ట అప్పుడప్పుడు తిరుగుతయ్యందులో
ఆహా వాటి స్మెల్ కి అవి వస్తాయి
అవునా అయితయి దానికి పాములు రాకుండ ఏదో చెట్టు ట్టు ఉంటదంటా గదా ఆ నిజమేనా
ఏ ఏవరనది దిది
అవునా నేను ఎక్కడో విన్న అయితే
ఈ స్మెల్ కయితే వస్తాయని తెలుసు కాగడం అ స్మెల్ అవి మల్లె పూల స్మెల్ కు బాగా అత్తాయి
ఈ నాటు కనకంబరలంటారు గదా అవీన్ను మల్లెపూలు ఇలు కలిపి అల్లితే చాలా బాగుంటాయి
మీరు అమ్ముతారా లేకపోతే మీరే పెట్టుకుంటారా
లేదు మా ఇంట్లో మందమే అంటే అంతకు ముందు చాలా ఉండే మొక్కలు కాకపోతే మా ఇంట్లో ఆవులు ఉంటాయి అన్నట్టు అది మేము లేనప్పుడు తినేసినాయి అవి
అయ్యో
అట్లని ఇప్పుడు కొన్నె ఉన్నాయా అంటే ఇక మా ఇంట్లో మద్దం మాకే అవుతాయి ఇగ
ఆహా మీరు రోజు పెట్టుకుంటారా అయితే
ఆ రోజ అంటే ఎటైనా వెళ్ళినప్పుడు నాకు నంతే
ఆ ఎటైనా పెళ్ళిలు ఫంక్షన్లు వెళ్
ఆ అట్లా ఉన్నప్పుడు పెట్టుకుంటాము
చామంతి చెట్లు పెట్టలేదా
ఆ పెట్టలేదు అంటే ఈ ఆవులే ఉన్నాయి గదా అట్ల అని పెట్టలేదు అంటే అవి అటునుంచి ఇటు నుంచి వచ్చి తినేస్తయట్ల అవి పెంచ మస్తు అనిపిస్తాయి పూల చెట్లు ఇంట్లో ఉండాలి గాని
అవును పూల చెట్లు ఉంటే మంచి అందం వస్తాది ఇంటికి గూడా ఇంటి ముందు కూడా కొన్ని షో చెట్లు ఉంటాయి కద ఇవి కాగితంపూలు పింక్ కలర్ వి
ఆ అవును
నూరు వరహాలు అం
ఆ నూరు వరహాలు ఈ మంద రం రకరకాల ఫ్లవర్స్ ఉంటాయి గదా మందారం తోటి చాలా బెనిఫిట్స్ ఉంటాయంట గదా అవి వాటి
అవును మేము కూడా ఇప్పుడు అదే వాడుతున్నాము ఆయిల్ మొత్తం జుట్టు మొత్తం వూడి పోతుంది అయితే మా అయితే మాక్క చేసింది అవి పువ్వులు వాటి ఆకులు ఈ కలబంద కొన్ని మెంతులు వేపాకులు వేసి నూనెలో మ మరిగించాలి బాగా దగ్గర బ్లాక్ అయ్యే వరకు మరిగించి వడగ ఈ నూనె సీసాలో పోసుకొని పెట్టుకుంటే ఇప్పుడు నా హెయిర్ బాగా గ్రోత్ అయింది మంచి అయింది బ్లాక్ ప్యాక్ అయింది
అంటే ఏ మాయిల్ మామూలుగా
క్కో ఇప్పుడు కొబ్బరి నూనె నార్మల్ కొబ్బరి నూనె ఉంటది గదా ఆ ఆయిల్ లోనే మొత్తం ఇవన్నీ అన్నీ ఏసి మరిగించాలన్నట్టు దగ్గరగా వచ్చే వరకు ఆ పువ్వులు గూడా పువ్వులు ఆకులు వేపాకులు కలబంద ఉంటది గదా ప్రతి ఇంట్లో ఉంటది గదా కలబంద కలబంద కొ ఈ మెంతులు ఈ ఉల్లిగడ్డలు
డే యాల
ఉల్లిగడ్డల వల్లనే బాగా మంచిగా అయితది అవన్నీ వేసి మంచిగా డీప్ ఫ్రై చేయాలె నల్లగాయితయ్ అవన్నీ
ఆ ఆ మ రిజల్ట్
ఆ బాగుంది లాది బాగా హెయిర్ లాస్ అయింది బాగా హెయిర్ ఫాల్ అయితా ఉంటే ఇప్పుడు అంతా హయిర్ ఫాల్ ఏమావ్వట్లేదు అంటే పెట్టుకొని ఉండొద్దు ఆయిల్ జస్ట్ తలస్నానం చేసే ముందు రెండు మూడు గంటల ముందు పెట్టుకొని తలస్నానం చేస్తే అయిపోతుది
ఆ తర్వాత పెట్టుకొని ఉండాల్సిన అవసరం లేదా
ఆహా అట్లా పెట్టుకుంటే మనం ఇంకా చుండ్రు అయితుది అట అట్లా పెట్టుకొని ఉండడం వల్ల
అవునా జస్ట్ ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఇట్లా పెట్టుకొని
పోతది ఆ మీకుందా మందారం చెట్టు
మా ఇంట్లో లేదండి
మీ ఇంటి పక్క వాళ్ళకు కూడా లేదా
ఆ ఇక్కడ లేదు అవి వేరే రకం ఉన్నాయి ఇప్పుడు మామూలుగా దేశీయ రక కం అంటారు కదా అట్లా లేదు నాట్ వి కావు అవి వేరే హైబ్రిడ్ ఆకులు కూడా వేరే లెక్క ఉన్నాయి మందారం ఆకులు మందారమే గాని అవి పెట్టచ్చో లేదో అని ఆ
రెడ్ కలర్ కావా
ఆహా రెడ్ కాదు ఆరెంజ్ కొంచెం వైట్ మిక్స్ వెరైటీకి వస్తాయి కదా
అవి వేరేయి మా ఇంటి దగ్గర ఒక గుడి ఉంటది అక్కడ పోతే నేను మొన్న చూసి తాను అవును కొంచెం ఆరంజ్ కొంచెం వైట్
ఆ కానీ అవి ఆ ఆకులు వేరే ఉంటాయి ఈ మందారమాకులు అట్లా ఉండవు అవి
ఎప్పుడు చూల్లేదా
అవునా
ఉమ్ అవి దేవుడికి పెడుతారా మరి ఓన్లీ షోకేనా
ఆ లేదు దేవుడికి పెట్టొచ్చు
పెట్టొచ్చా అవి ఉమ్ హు ఆ మందారం చెట్టు ఉందా అయితే ఆ మందారం చెట్టు ఉందా అయి తే మీ ఇంట్లో
మా ఇంట్లో లేదు పక్క వాళ్ళ ఇంట్లో ఉంది మా ఇంట్లో ఓ మందారం చెట్లు లేవు
ఓహో ఇది శంఖు పుష్పం ఉందా మీ ఇంట్లో అవును ఉంది మా ఇంట్లో అది ఉంటే ఆర్థిక సమస్యలు ఏం రావట మొన్ననే ఆమ్ మా మమ్మీ తెచ్చింది అయితే మంచిగుంటాయి వాటికి కూడా ఇట్ల శంఖు ఆకారంలోనే వైలెట్ కలర్ ఉంటాయ్. శివుడికి బాగా ఇష్టం ఆ పూలు
అంటే మేము మా ఇంట్లో లేదు మేము కూడా తెచ్చి పెట్టాలి అయితే
ఇట్లా వే అ ఇద తీగ పాకుతుది అన్నట్టు ఇట్లా పెడితే అట్టిగనే నాటుకుపోతది అది ఆ అదే మా ఇం టి ముందు వాళ్ళ ఇంట్లో వైట్ కూడా ఉన్నది షాక్ అయిన నేనైతే వావ్ ఇది ఏంది వైట్ కలర్ లో ఆ మొత్తం వైట్ ఇట్లా అవును నేను కూడా ఫస్ట్ టైమే అసల్ చూడ్డం వాళ్ళ ఇంట్లో వైట్ ఉన్నది మా ఇంట్లో వైలెట్ ఉంది
అవునా రెండిటి రెండు కలిపి పెట్టాలి కాంబినేషన్ మస్తుంటది అనుకుంటా
దండ చేసి అల్లి పెడితే కూడా బాగుంటది
హ్మ్ ఇంక ఇంక వెరైటీ ఇంకా పూలు ఏమింటాయి ఇంకా
హ్మ్ ఇంకా అంటా ఇ ఇవి స్వాస్తికం పూలు ఉంటాయి కదా అవి ఎక్కడైనా పెరుగుతాయి అవి
ఆ ఈ స్వాస్తికంగ ఈ బిల్లగాన్నరు అంటారు కదా అవి
అవును అవి చిన్నయి పింక్ కలర్ లో బాగుంటాయి
సరే అండి మరి
ఆ సరే బాయ్
ఉ బాయ్